మీ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లే కాలి అండి బాగున్నరా
ఆ బాగున్న మీరు బాగున్నారా
కొంచెం గట్టిగా మాట్లాడండి
బాగున్నాం అండి మీరు బాగున్నారా
ఓకే వినిపిస్తుంది బాగున్నా అండి ఏం చేస్తున్నారు ఖాళీ నేనా
ఏం లేదండి కాలినే ఉన్న మీరేం చేస్తున్న
ఏం లేదండి నేను కూడా కాలీనే ఓకే ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఈ తిన్నా మండి మీర్
ఒకే మూవీస్ గురించి మాట్లాడుకుందామా అండి
అ ఏ టాపిక్ గురించి ఫేవరెట్
మూ మూవీస్ మూవీస్ గురిం మాట్లాడుకుందా మండి
ఆ సరే అండి మీ ఆ ఒకే ఆ ఒకే ఓకే అండి మీ ఫేవరెట్ మూవీ ఏంటండి
హు రీసెంట్ గా చూసినట్లయితే ఆ చెప్ప్ పండి వినిపిస్తుంది దురంధరండి రిస్ ట్ గా చూసిన సినిమా చాలా బా నచ్చింది
కనెక్ట్ అయిపోయినార దూరందర్ కి
మీకండి
నాకు రీసెంట్ లో వచ్చిన మూవీ అంటే విత్ లవ్ యూత్ కోసం వెయిటింగ్ చేస్తున్నా యూత్ ఉమ్ చూసినరా‌ అం‌డి మరి మీ‌ ఫేవరెట్ యాక్టర్ అల్లుఅర్జు మీ
హమ్ వీడియా అండి
విజేయ్ దారు
అవునవును
ఆ ఎక్కువ చూస్తూ ఉంటారా అండి మరి విజయ దేవర కొన్న మూవీస్ లేదంటే అన్ని మూవీస్ చూస్తారా అన్ని మూవీస్ కవర్ చేస్తారా
అన్ని మూవీస్ చూస్తామండి కొంచెం యాక్ యాక్టింగ్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట
ఉ‌మ్ రౌడిబాయ్
ఉం అవునా
ఏ మూవీ ఇష్టం అండి విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి ఇష్టం అండి దాని తర్వాత లైగర్ దాని తర్వాత గీతా గోవిందం
గీతా గోవిందం డియర్ కాంమ్రేడ్
ఆ డియర్ కామ్రేడ్ ఎక్కువగా అయితే అర్జున్ అడ్ ఇష్టం అండి
నాకు అర్జున్ రెడ్డి గీతా గోవిందం మూడు బాగుం
మీకు అల్లు అర్జున్ సినిమాలలా ఏమి ఇష్టం అండి
ఉమ్ అల్లు అర్జున్ మెస్ తో ఇద్దరమ్మాయిలతో ఆ పరుగు ఇంకా హ్యాపీ
ఓకే హ్యాపీ
బాగా చూస్తా ఆర్య టూ ఆర్య
అన్ని చూస్తారు ఇష్టమని చె
ఆ ఆర్యా టు ఆర్యా టు అయితే టీవీలో వచ్చినప్పుడు అప్పుడల్ల చూస్త
ఇప్పుడు ఈ మూవీస్ ఓటిటీలో చుతారా థియేటర్ పోయి ఏమని చూతారా
అంటే ఓటీటీలా చూడలేదు డైరెక్ట్ టీవీలోనే చూసినా మాక్సిమం మొబైల్ వస్తాయి కదా ఓటీటీ
అవునవును
ఓటీటీ వచ్చినప్పుడు చూస్తా లేదంటే టీవీలో చూస్తా నేను ఓన్లీ రీ రిలీజ్ మూవీస్ క పోయినా ఇప్పుటి దాక టు మూవీస్
అవునా ఏంటి అవి
నా ఇంకా రఘవరన్ బీ
ఒ రీసెంట్ వే కద
ఆ మొన్న కాంచనాకి ఆ లాస్ట్ ఇయర్ అ వరం బీ టి
ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి
బాగుండే అండి మొత్తం వెనకమళ బ్యాక్ సైడ్ అంటే మొత్తం బ్యాక్ సీట్స్ లో కూర్చున్నాం
అవు
ఉం ఉం బాల్కనీ
ఇప్పుడు అవి అవి చూసినాంక నేను ఫస్ట్ చూసింటే బాగుండని ఫీల్ ఏమని వచ్చినా
ఆ లేదండి ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినాం
ఓకే ఇప్పుడు కూడా బానే ఉందని అనిపించింది
ధియేటర్లా చూడాలనేసి అలా చూస
ఒక్కటే ఫేవరెట్ మూవీ ఏద అని చెప్పగలుగుతారా ఒకటే ఇది బాగా నచ్చుద్ది ఇంకా ఇదే ఎక్కువ అని చెప్పేసి
డార్లింగ్
డార్లింగ్ అ
హమ్
ప్రభాస్ మూవీ నే కదా
ఉమ్ ప్రభాస్ బా ఇష్టం
అంటే అలా కొన్ని నచ్చనేవి ఉంటాయి కదా మీ కాన్సెప్ట్ లా ఏంటియా
ఏమో అండి ఆ మూవీ కాన్సెప్ట్ గానీ ఆ అది స్టోరీ గానీ సాంగ్స్ గాని అన్ని బాగుంటాయి వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంటంది
ఊహుమ్ అవునా
వాళ్ళిద్దరు పేరు వాళ్ళ యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ సాంగ్స్ బాగుంటారన్న
ఇంకా ఏమన్నా బాలీవుడ్ హాలీవుడ్ అట్లాంటివి ఏమన్నా చూతారా మీరు
బాలీవుడ్ హాలీవుడ్ చూస్తాను హాలీవుడ్ హిందీ మూవీస్ లో ఎక్కువ చూడను కానీ చూస్తా ఏమన్నా మంచిగా మంచిగా కనిపితే తిరగిసమా చూసిన
హమ్
అమ్ బావుంది అండి
కృతి సననే కదా హీరోయిన్ ఉమ్ అవును
ధనుష్
ఓకే దనుష్ హిరో ధనుష్
ఉమ్ ఇరుదా అది చూసినారా అ మూవీ పేరు గుర్తుకు రవడం లేదు ధనుష్ అను ఆర్తోను ఏతను స్టార్ట్ అయితుంది అది కూడా బాగుంటది
ఏమోనే అంత ఐడియా అర్లేదు నాకు కూడా
ఏ మూవి చూడాలండి
చాలా తక్కువ
ఏం చూసిన్రు మరి హిందీ మూవీస్లో ఏ ఏ మూవీస్ చూసిన
హిందూ మూవీస్ అంటే న ఈ స్పై మూవీస్ యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా
ఉమ్
జవాన్ అయితేంది పఠాన్ అట్లాంటివి ఉంటాయి చూడండి
జవాన్ టైప్ చూస్తారా ఉమ్
ఇంక అట్లాంటివి చూత్తాను ఎక్కువ
ఏ స్పై మూవీస్ దరంధర్ కూడా అదే కదండి
అవునవును
ఉమ్ అంటే మీకు హిందీ మూవీస్లల్ల ఎవరు ఇష్టమండి మరి
రణబీర్ కపూర్ యాక్టింగ్ ఇష్టం అండి చాలా
బీర్ కపూరా
కె పెద్ద ఫ్యాన్ అయిపోయినా అనుకోండి
ఉమ్ యానిమల్ కి ముందు ఏ మూవీ ఇష్టం లేదా అంది రన్ బీర్ కపూర్ది
లేదు లేదండి నేను చూసినా ఫస్ట్ మూవీ రణబీర్ కపూర్ది యానిమలే అండి
చానా బ బాగున్నాయండి ఇంక పాత మూవీలు బర్ఫీ ఇంకున్నాయి
ఆ అదే ఒకటి బ్రహ్మాస్త్రం చూసినా అండి అయ్యో బడ్డల అంతా ఏం యాక్టింగ్ లేదండి కానీ యానిమల్ పీక్స్ లెవెల్ ఆక్టింగ్ అవునవును ఉమ్ చాలా బాగుంది
కాని మళ్ళా సాంగ్స్ కానీ స్టోరీ గానీ బాగుంటయండి
హాయ తండ్రి కొడుకు ఎలా ఉండాలి వైఫ్ హస్బెండ్ ఎలా ఉండాలి కొన్ని కొన్ని అట్లాంటి అడల్ట్ కంటెంట్ కూడా ఉంది అనుకోండి బట్ మనం చూ విధానం బట్టి ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది నా వరకు అది మీకు ఎలా అనిపించిందో నాకే తెలీదు
ఉమ్ ఆ చూస్నాను ఓటిటిలోకి రా రాగానే చూసినాం
హనా
ఉమ్ ఆ చూడచ్చు అనిపి అంత నచ్చలేదు అంటే నచ్చింది కానీ అంత నచ్చలేదు ఓకే ఆ అంతే ఫ్యామిలీతో తె నేను ఒక్కదాన్నే చూల్లే మా ఫ్రెండ్స్ అందరు
ఉహూ ఫ్రెండ్స్తో చూసారా
హ్మ్ ఓటీటీలోక్ రాంగనే
కానీ థియేటర్ ఫీలే బాగుంటందండి. మంచి చిల్లు ఎంజాయ్
న్న రీ రిలీజ్ క పోతున్నాం రిలీజ్ అయినప్పుడే మ్
కుదిర్తే రిలీజ్ అయినా ప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి బాగుంటది.
అ యూత్ వెళ్దాం అనుకుంటున్నాం ఏమైత
కుదిరితే వెళ్ళండి మళ్లీ మళ్లీ రాదు గదా ఛాన్స్ అది రీరిలీజ్ అయితదో కాదో కూడా తెల్వదు. ఐ తే మీ అదృష్టం కాకపోతే మళ్ళీ జూల్లెం క
దురదృష్టం ట్రైలర్ బాగుందండి యూత్ ది అందుకే ట్రై చేస్తున్నాం వెళ్ళనికి ఏమై ఇంకా బుక్ టికెట్స్ ఓపెన్ కాలేదు
ఒక ఇప్పుడు ఈ మూవీస్ వల్ల ఏమైనా యూత్ కి మోటివేషన్ అయినా ఇంపాక్ట్ అయినా అవుతదని అని మీకు అనిపిస్తుందా ఇవి బెట్ అంటే మూవీస్ తీయడం మంచిది కాదు ఏమన్న ఉద్దేశం
తీయడం మంచిది అందులో బ్యాడ్ కంటెంట్ ఉంటది. రైట్ కంటెంట్ కూడా ఉంటది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి.
అంటే ఇప్పుడున్న యూత్ ఎవరైనా ఆ గన్ కల్చర్ అయితేంది డ్రగ్ అడిక్ట్ అయితేంది ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అవి చూసి అడిక్ట్ అవుతున్నారు కదా సో దాన్ని మీర్ రు యాక్సెప్ట్ జేత్తరా
దాన్ని చూసి అడిక్ట్ అయితున్నారని చెప్పలేమండి. వాళ్ళ చుట్టన్న వాళ్ళ వల్ల కూడా అవ్వచ్చు మూవీస్ వల్లనే అవుతున్నారు అని మనం చెప్పలేం కదండి.
ంటే మోస్ట్లీ వరకైతే మూవీస్ చూడడం అల చిన్న చిన్న వాళ్ళకి అ ఇళ్ళకి ఏం తెలియదు కదా సో అలా అన్ని
ఇక అది మనం నెగిటివిటీ తీసుకోవడం లో ఉంటదండి. అంటే ఇప్పుడు మనం అది ఓకే తప్పు అని మనం తీసుకుంటే వాళ్ళు చెయ్యరు. ఇది ఎంజాయ్ చేద్దాం మ అట్లా తీసుకుంటే ఆ మూవీని వాళ్ళు ఇక అడిక్ట్ అయిపోతరు దానికి
అవునవును
మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటందండి ఇక
నేనేమంటున్నా హ్మ్ అంటే ఇప్పుడు స్మోకింగ్ ఇంజూరెస్టు హెల్త్ అనేది చాలా చిన్న ఇక్కడ అది ఏంటిది హ్మ్ చాలా చిన్నగా స్క్రీన్ లో ప్లే అయితదండి అది పెద్దగా వేయాలి కదా అంటున్నా ఈ కావాల్సిన కంటెంట్ అవసరం లేందమో పెద్ద స్క్రీన్ లో చూపిత్తరు అది చాలా చిన్నగ చూపిత్తము అలా మరీ ఇట్లాంటివి కాకుండా నాకు ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టం అండి మరీ చాలా బాగుంటాయి ఓల్డ్ మూవీస్ కదా ప్యూర్ లవ్ యినా హ్మ్ ఇంకా ఫ్యామిలీతో అయినా ఇప్పుడున్నాయన్నీ అంత ఏదో తీయాలి అన్నట్టు తీ స్తున్నారు
ఏ లవ్ కంటెట్ మీ
ప్రతి సినిమాలో హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి హీరోని లవ్ జేయాలి ఇదే అయిపోయింది ఖచ్చితంగా ఆ మళ్ళా పక్క విలన్కడు క్లైమాక్స్ లో విలన్ రావాలి ఎంట్రీ ఇడగొట్టాల వీళ్ళ ఇద్దరు కలిసి కొట్టుకోాలి గిదేయిపోతుందిగ ప్రతి సిన్మలో
అన్నిట్లో కామన్ గా అయిపోతుంది మూవీస్ లో
సరే అండి మరి
సరే అండి బై